హలో
హాయిండి ఇంక
హలో
హలో విన్పిస్తుందా
హా విన్పిస్తుందండి ఇప్పుడ
ఆ విన్పిస్తుంది
బా బాగున్నదా అదే చెప్పి చేస్తన్నా
ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఖాళీగానే మీరు
మేము పిల్లలకి హోంవర్క్ చేపిస్తునాం
అవునా తిన్నారా మరి అయింద భోజనం
లేదు లేదు హోంవర్క్ ఇప్పుడే స్టార్ట్ చేసినను ఆల్రెడీ ఫోన్ చే ఇప్పుడుదాకా అడ్డిండు వినిపిస్తుందా ఇప్పుడు
అమా
మా వాళ్ళు ఇప్పుడుదాకా ఆడుకొని ఇప్పుడే హోంవర్క్ స్టార్ట్ చేసారు
ఆహా
వును ఒక హాఫ్నాహౌర్ అయితేగాని
మీరే మీరే చెప్పిస్తారా హోమ్వర్క్
ఆ నేనే కూర్చుంటాను వాళ్ళు చేస్తా ఉంటారు ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగు చల్
అవునా ఓన్గా చే చేసుకోగాల్గుతారా ఓన్గా చేసుకోగలుగుతారా
ఆ ఓన్గానే చేస్తారు ఇద్దర్ అందాక చేసుకుంటది తన ఏమన్నా పలికించాడము ఆలా ఉంటే అడుగుతది
ఆహ అవునా ఏం కర్రీవ్వడారు మరి ఏం కర్రీ వండారు
ఏం లేదు దోశనే దోశ చెప్పను అంతే హ మీకీ వర్షం బడుతుంద అలానే స్టార్ట్ అయిందా వర్షం
స్టార్ట్ అయింది.
ఆహ్. అవును ఉమ్ అవునవును ఓకే ఇక్కడ కొంచెం మోడం ఉన్నాయి కానీ వర్షం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఉమ్. మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు అక్కడేనా అంది దగ్గరేనా మీకు.
మా అమ్మమ్మ వాళ్లది రైకలు.
ఎక్కడ.
జగిత్యాల.
జగిత్యాల డిస్ట్రిక్కా.
ఉహ్మ్ అవును.
వెళ్తుంటారా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి.
లేదు.
ఉమ్ అండి.
ఉమ్. తక్కువ మీది మీకు.
ఆహ్ మేము మాకైతే మేము ఒకే ఇంట్లో అనమాట.
మీ వాయిస్ చాలా స్టక్ అయిపోతుంది.
ఆహ్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇంట్లోనే ఉంటాను అనమాట మా.
మీకు దగ్గరనా దూరమా.
ఉమ్.
హలో సిగ్నల్ లేదా.
ఆహ్ ఉంది ఉంది అనిపిస్తుంది చెప్పు. మా నేను మా మామయ్య కొడుకు. చేసుకున్నా అనమాట మా అమ్మమ్మ నా దగ్గరే ఉండేది మా అమేకు.
ఆహ్ ఆహా. మేనా మేనా మామానా లేకుంటే మేనా బావన.
కొడుకు.
ఆహ్ హ్.
ఊర్లోనే మా అమ్మని ఊర్లోనే ఇచ్చారన్నమాట. మా నాన్నను కూడా మల్ల మా మామయ్యకు. కొడుకే ఇస్తున్నారు. ఉమ్ ఆహ్ పక్కానే. అవును మా దగ్గరే ఇక మా అమ్మమ్మ మా దగ్గరే ఉండేది. మా హస్బెండ్ మనవడే కదా.
ఆహ్.
ఉమ్ మా అమ్మా దగ్గరే ఉండేది ఆమె ఎవరు కొడుకులు పట్టించుకో కుంటే మా. మేమే పెట్టుకున్నాం అన్నమాట.
ఆహ్ హ్.
ఉమ్ ఒ ఫో త్రీ ఇయర్స్ అయింది ఆమె చనిపోయింది.
ఉమ్.
కతే తను మా దగ్గరే ఉండేది అట్లా ఉంటూ బాగా నాకు హెల్ప్ గా ఉండేది. ఉమ్ ఒకేసారి కింద పడింది కింద పడి కాళ్ళు ఇరిగిందనామాట. ఆ కాలు ఇరిగేసారకి. కొంచెం డల్ అయింది అ ఆపరేషన్ చేసినా కూడా తనకి సెట్ అవ్వాలె కొంచం లో కొన్ని రోల్ ఒక వన్ ఇయర్ మంచంలో ఉండింది
ఇప్పుడు ఇప్పుడు ఓకేనా మరి
తను
అయ్యో ఎట్లా
అదే మన్ చ్చంలో పడి ఇంగ ద్ కొంచెం కాలు ఇరిగేసరికి కొంచెం టెన్షన్ పడి సరిగా ఫుడ్స్ తీసుకోక
కీపర్ ఒకరు
ఇట్లా కొంచం తన హెల్త్ అంతా ఇదైపోయిందన్నమాట
ఆహా
నడవడానికి లేక ఎప్పుడు పడుకొని పడుకొని ఉండేసరికి తనకి మెంటల్ గా డిస్టర్బ్ అఇంది అలా కొన్ని రోజులు ఉన్నాది ఒక సంవత్సరం ఉన్నాది మాఅమ్మ బాధతో చనిపోంది
ఏజ్ బానే ఉంటదా
ఆ నైన్టీ ఫైవ్ అట్లుంటాయి
ఆహా
యాక్టివ్నే ఉండేది తిరుగుతూ ఉండేది తినేది తన పని తను చేసుకునేదన్నమాట బానే నైన్టీ ఫైవ్ అయినా
అవున
అది ఏదంటే కోతుల్ని కొట్టని పోయి పొరపాటున కింద పడింది అది మములుగా ఏట్లా ఎక్కడ ఉండేది అక్కడే పడింది అది కొంచెం ఏజ్డ్ వాళ్ళు కదా కాళ్ళు నొప్పులోచ్చి అట్లా అయ్యిందన్నమాట తనకి
మా అత్తమ్మ మా పెద్దత్ తమ్మ కూడా అంతే జారిపోయి అంటే ఇట్లా నడుస్తుంది జారిం ది ఇట్లనే చేతి ఉంది చేతిరిగిపోయింది కానీ ఇప్పుడు లేద్ చనిపోయింది తను ఇంకా
ఆ
మ్ హు
మ్ అవును లేండి తనకి ఎలా ఉంది ఇప్పుడు బానే ఉంద
తను చనిపోయింది
తని కూడా అట్లనే ఇదైపోయిందా బాగా
ఆహా లేదు తనకు క్యాన్సర్ వచ్చింది ఇలా వచ్చ ఫోర్త్ ఫిఫ్ స్టేజ్ వచ్చింది అలా చనిపోయింది
మీ మామ్మయ్య వాళ్ళు ఉం టారా అక్కడ
తనకు మ్యారేజ్ కాలే మా ఇంట్లనే ఉంటది
అవున కదా మీ అంటే మీ అంటే ఈ పక్కనుండే వాళ్ళ అక్కనా
ఆ అవును
ఆహా ఎంత మంది విళ్ళు అక్క చెెళ్ళేల్లు వాళ్ళు ఇద్దరేనా
ఇద్దరు అక్క చెల్లలు అన్న తమ్ములు మొత్తం ఫోర్ మెంబర్స్
మా ఇద్దరు అన్నదమ్ములు మీ నాన్న పెద్దనా
ఆ లేదు మా అత్తమ్మా నే పెద్ద
ఆహా మీ అన్నదమ్ములు మీ నాన్న చిన్నద పెద్దద
అంటే మా అత్తమ్మ పెద్దది తర్వాత మ నాన్న తర్వాత మా అత్తమ్మ తర్వాత మా బాబాయ్ అట్లా
స్టెప్ బై స్టెప్ వచ్చినారా అవునవు మీ అత్తమ్మ నే పెద్ద బాగా చూసుకుంటారా మీ అత్త య మీమల్ని
ఆ బానే చూసుకుంది
ఆ మీరు తనకి హెల్ప్ చేస్తుంటారా బానే
పక్కనే అట్లా బాయ్య క్లోజ్ అన్నట్టు ఇగ
అవుడి మీ అంతా ఏ మాటలు చూస్తుంటే బాగానే బాగానే ఎఫెక్షన్ కలిసి పోవడం అలా ఉన్నట్టుంది
ఆ ఇగ అంతే చిన్నప్పటి నుంచి ఉంటాం కదా
ఆ అదే అదే
దూరం ఉన్న వేరు దగ్గర ఉండట్లు ఉన్నారు వేరు కదా
అంతే అంతే దూరం అంటే అది ఎప్పుడు ఒకసారి హాయ్ బాయ్ అన్నట్టు ఉంటది కదా
వచ్చింద
వచ్చినడు మీ ఇంటికి అక్కడే ఉన్నారు
ఆ
మీ అత్తయ్య అక్కడే ఉన్నారా వచ్చారా అండి
ఇంకా రాలేదు
రెస్ట్ తీసుకుంటుంది వేసా మీ ఎక్వ కదా కొంచం కొంచెం చేసుకోవడం చేస్తుంటందా తన పని కాని చేసుకోని వెళ్తుదా ఇంకా
ఆ అంతే ఇగ
అంతే కదా
ఆ
తనకి అక్కడ తెలంగాణలో బానే ఉన్నాయి అంగన్వాడి టీచర్ అంటే చాల ఇష్టం
ఆ మీ సైడ్ ఎంత ఉంది
లెవెన్ లెవెన్ ఫైవ్ ఉంటది అంతే
ఆ అంతే వీళ్ళకి కూడా అంతే ఇప్పుడు వీళ్ళకి థర్టీన్ అనుకుంటా థర్టీన్ థౌజండ్ అనుకుంటా అంగన్వాడీస్
ఆ అదే అక్కడే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కొంచెం తక్కువ అలావన్ థౌసం అంతే ఇక్కడ కానీ పైనా కొంచం మొత్తం ఏమనా ఆ వీళ్ళకి అవి ఇవి ఆదాయం ఉంటదో ఉండదో వాళ్ళ
ఏమో అది మనకి తెలియదు కదా
అవునవును మాలో కొందరు అయితే అవి ఏమ గలించుకుంటారు కరెక్ట్ ఉండే వాళ్ళ అయితే కరెక్ట్ చేస్తారు ఉమ్ ఏంటి పండుగ ఈ రోజేనా మీకు మొహరం రేపా
ఆ రేపు ఇగ కొందరికి కొందరికి ఎల్లుండి ఇగ
ఆహ అద మీకు కూడా గుండెం అవి ఉంటాయా?
ఆ అంతేయ్యా నిప్పులే వేసి గుండం పెడతారు దాని దిటు నాకు అంత ఐడియా లే నేను ఎప్పుడు వెళ్ళను.
అంటే దూరం ఉనుండడొచ్చులే
ఆ దూరమే
ఉమ్ అదే దూరమ అ నడాలి కొంచెం కష్టపడ దగర్తేకు ఏమంటిదే తెలిసిపోతు క సరౌండింగ్
ఆ
ఇంకేంటి తినలేదా మళ్లా
ఇంక తినలేదు తినాలి
అవునా ఏం చేస్తున్నారండి పిల్లలు ఉ అ
ఆ తిన్నారా మీరు. పిల్లలు తిన్నారా మరి?
ఆ అవునులే మీరు తినిపించాలి ఇంక తినిపించ ఎంకా కొంచెం ఉంది పాప ఇందాక నుంచి తినిపిస్తే ఇంగ తినేసి పడుకుంటారు ఒకటే సారి మా పిల్లలు ఉమ్ పగళ్లంతా కూర్చొని కూచని వాళ్ళకి కూడా విసుగా అనిపిస్తూ ఉంటాది కదా అందులో వేను లో వచ్చింటేనే నిద్ర పోతూ ఉంటది మా పాప. ఆల్మోస్ట్ వీ మార్నింగ్ నుంచి కూర్చని కూర్చని కదా చిన్నపిల్లలు కదా
అవునవును
మ్ అవును అందకి కొంచెం ఇబ్బంది అయితాంది తన లైఫ్ లో తెస్తా తొందరగా సరేలే మేడం వర్క్ ఉంది ఉంటా బాయ్
సరే అండి బాయ్
అ ఓకే బాయ్ ఆహు